హలో
హలో
హలో
స్ూలు వ ఇన్నామండి పండక్కి శ్రీరామనవమి
ఆా న టుమారో ఫెస్టివల్ కదా మీ తిన్నారా లేదాండి మరి ఇంకా మరిం గ్రాండ్ గా ఉంటుందా ఫెస్ చలైదు సటుమారో రేపు
మామూలు అండడి టెంపుల్ పోల్ళ ఇంట్లో పూజ చేసుకోవాల
ఉమ్ హు
అహ్
అంటు మరి పొడుగ్గ అంగ పొద్దున్నే లేసి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళొచ్చి ఏమైన్నా ఉ కోరికలు ఉంటే కోరుకని వచ్చేదా ఏ అంటడి మీ చుట్టుపాక్కల టెంపుల్స్ అన్ని బాగానే ఉంటాయా
మా ఇంటి దగ్గర సాయిబాబా కూడా ఉందండి సాయిబాబు టెంపుల్కెంపుల్లో అన్ని దేవతలు అన్ని విగ్రహాలు ఉన్నాయి.
అక్కడికే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తంది
ఆ మళ్ళా అక్కడి నుంచి సాయంకాలం రాములు గుడికి వెళ్తాము
శ్రీరామనవమి అంటే దాని ఏంటి
శ్రీరామునావామి అంటే శ్రీరాముడు పుట్టిండేది అంటారు
ఆహా అంటే కళ్యాణం అంటే ఇప్పుడు మస్ట్ శ్రీరానవమి అంటే అ అంటే అతని బర్త్డే వస్తది మళ్ళీ కళ్యాణ నవమి అంటే
కళ్యాణం అంటే సీతకి రామునికిి కళ్యాణం చేస్తారు
అంటే దాన్ ఫెస్టివల్ పేరు ఏమంటారు ఏమైనా ఐడియా ఉందా మీకు
ఆ అదేం లేదండి ఆవిడ అయిపోయింది
ఆహా అదే మామూలుగాసి సీతరాముల కళ్యాణం అంటారు కదా
ఆ మా ఇంటికాడే జరుగుతుంది
అంటే మరి రేపు జరుగుతుదా రేపు జరుగుతుదా బస్ రేపు బర్తడే అంటారు మరి శీ సీత కళ్యాణం అంటారు
అంటే పండగ అట్లా అంటారు అనమాట శ్రీరామనవమి అంటే రాముడు పుట్టిండేది అని అంటారు
అహ్ సరే నేను అరే స్వీట్లు ఏం చేస్తున్నారు మరి ఫెస్టివల్ కదా మన తెలుగు ఇంటి రుచులతో ఏం చేస్తున్నారు మళ్ళా
అదే రామునికి ఇష్టమైండేది పానకము ఓ వడపప్పు పెడతాము పెసరపప్పు పానకం అంటే బెల్లం నా నేస్తాము ఎలక బుడ్లతో చేస్తా ఉంటాము
హ్ము
ఆ అది పానకము
అదేద తొలిసాక మ మాదిరి అద వస్త ఎేస్తారంటారు మీసరు అయితే వేరా దాంట్లోకిది ఆ అదే అదే నాకు పేరు ఐడియా లేదు అదే మసాలా ఏదో వేస్తడు దంట్లో ఆగే ఏదో
ఆ సాంగగిరి ఇప్పుడు అద పీర్ల పండకట్ల అయితే వేస్తారండి
ఆ అంటే శ్రీనవమకి వయ్యరాా దాంట్లో పా పనకంలోకి ఓన్లీ యాలక బుడ్లు బెల్లము నీళ్లు ఆ ఒకే మరి టుమారో ఏం చేస్తున్నారండి ఫెస్టివల్ కి
ోలకి ఓలి బచ్చాయిలు బచ్చాయిలు
బచ్చయిలా అంటే ఓలిగలు బచ్చలు రెండు ఒకటేనా
ఆ రెండు ఒకటే
ఆ ఒలిగలు కుడాలు
హుమ్
ఆ ఇంకా లెమన్ లెమన్ రైస్ పలావు
ఆ పలావ్ అన్నం అయితె చేయమండి చిత్రన్నం చిత్రాన్నం చేస్తము
హుమ్
ఆ పప్పు చేస్తాము
మ్
హోలీలో అదే రసం వస్తుంది దాంట్లో రసం చేస్త
మ్ బ్యాల్ ఉడికిపోయిన తర్వాత రసం వస్తుంది దాని తత దాన్ని తీసుకొని ఒలికేస్తారు
ఆ దాంతో ల చేస్తాం దాని ద్వారా రసం ద్వారా రసం చేస్తాం దాంట్లో రసంచేశాం ఉుంది కదా వేళ లేదు వంచిండే ఉడుక పెట్టింది రసం చేస్త ఆ సూపర్గా బాగుంటుంది
మరి దాంట్లోకి ఏమైన్నా మరి ఏమైనా ఇంకా ఏమైన్నా యాడ్ చేస్తారా మీరూ ఏమన్నా
వాంలే మునక్కయలు వేసుకోవాల వేసుకుండేది మునక్కయలు మున మునకాయ చిక్తే మునకాయ వేసుకోవచ్చు
మ్
దసంలోయికి
అవునండి ఇప్పుడు చాలా ఇప్పుడు గ్యాస్ చాలా కొరత అయిపోయింది ఇప్పుడు వా విదలు జరుగుతున్నాయి మొత్తం అంత ఇండియా మొత్తం మరి మీకేం గ్యాస్ బాగా అందుబాటులో ఉన్నాయా మా సైడ్ అయితే లేదు అసలుకు చాలా ఇబ్బంది అయిపోయింది ఫెస్టివల్ ఎలా చేస్తారని కూడా ఆలోచిస్తారు హలో
మాకైతే గ్యాస్ ఏం బాగానే వస్తాంది ఇప్పుటికేం పర్వాలేదు
హ్మ్ అదే మా సైడ్ అయితే ఫుల్లు అయిపోయేందండి గ్యాస్ దొరక్క చాలా కష్టమైపోతుంది. బయట కొందామంటే మూడు వేలు నాలుగు వేలు చెప్తున్నారు గ్యాసు హ్మ్ మీకేం వెళ్ళండి బాగా వచ్చింది. మీ
ఆ మాకేం పర్వాలండి మాకేం బాగానే వచ్చింది ఇప్పుడికేం పర్వాలేదు.
అదే ఒక గ్యాస్ బుక్ చేయాలంటే ఒక నెల పడుతుంది ఆ నెల తర్వాతనే చేసుకోవాలే ఆ
ఆ
నలభై రోజులకు ఒక గ్యాస్ తీసుకోవాలంట అదికు నా వచ్ వచ్చేది మరి గ్యాస్ బుక్ చేసిన తర్వాత అది వన్ ఒక నెలకి వస్తదో తెలిదు ఒక వారంకి వస్తది గున తెలియదు ఇప్పుడు జనాలు ఎక్కువ ఎట్ల అయిపోయారంటె సోషల్ మీడియా చూసేసి ఫాలో అయిపోతున్నారండి ఇన్స్టాగ్రామ్ చూసేసి వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు ఏదో బుక్ చేసి దబదబ దానిలో మొత్తం ఇబ్బంది అయిపోయి పోతుంది దాని వల్ల
అ ఆ
అ
అ
మరేంటో మరి ఏ గుడికి వెళ్ళాలి అనుకున్నా మీ దగ్గర టెంపుల్స్ బాగున్నాయని చెప్పారు కదా
ఆ టెంపుల్ అంటే పొద్దున్నే బాబాగుల్లో సీతారాం కళ్యాణం జరుగుతుందండి ఆ మళ్ళా అక్కడి నుంచి సాయంకాలం ప్రాముల గుడికి వెళ్తాము
మొత్తం మంతా ఫ్యామిలీ
ఆ
మొత్తమంత ఫ్యామిలీతొ వెళ్తారు
ఆ
అంటే అంటే మీ దగ్గరే చుట్టుపక్కల ఉన్నట్టున్నాయి టెంపుల్స్ హు ఇంకేంటండి విశేషాలు
ఇంగ ఏముంటాయండి రేపు పండగ పండకన్ని రిపేర్ చేసుకుంటున్నాను
హు మొత్తం అన్ని అయిపోయ ప్రిపేర్ చేసు కొడము
ఇంకా ఉన్నాయండి ఇంకా మామిడాకులు వీకొచ్చుకోవలి మామిడాకులు తెచ్చుకోవాలి పూలు కట్టుకుంటున్నాము అ
ఇప్పుడు మా ఆమిడాకులు కూడా చాలా అయిపోయయి లేండి చాలా మంది సే అమ్ముతున్నారు ఇప్పుడు అని ఈజీ అయిపోయయి మనిషకి డబ్బులు ఉండాలచ్చి చేతులో అంతే
ఆ డబ్బులు ఉంటే ఏదైనా దొరుకుతుంది
ఆ డబ్బులు ఉండాలి ఇప్పుడు చెట్టుకున్న వేపా్గుని తీర్చి అమ్ముతుంటే మొన్న నిను మా పండక్కి ఉగాది అయిపోయింది కదండి మా ఊర్లో చెట్టుకున్న అక్కడే పక్కనే చెట్టు ఉంది పీకకోవడడం బరువుైయిపోఇంది దాన్ని తీసుకొచ్చుకొని అమ్ము న్నారు
మేం కూడ్ పిక్ చెట్టు ఎ చెట్టేక్కి ఎవర్ ఎక్కి బిక్కుతారండీ డబ్బులు పెడితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే
ఉ అదే అండి ఇప్పుడు జనాలకేలా అయిపోయిందంటే అలా అయిపోయింది కూర్చున్న చోటు కాని రావాలంట్రు డబ్బు ఉంటే అంత వస్తాదనుకుంటారు
ఆ
అలా అయిపోయింది మరి మీరు అండి కొన్నారా లేదా వెళ్ ళ్ళీ తెచ్చుకున్నారా
ఆ లేదు నేన్ వెళ్ళి తెచ్చుకున్నాం
అది మేల్లే
మేమేం కొనలేదు మేము ఏంది కొనము సామ నంగ తంబట్టి ఇంటి పక్క అతనడనింటే పిరు తీ తెర్చ్చుకుంటాము లేదంటే కొనికొచ్చుకుంటాముండి
మ్ ఇంకేంటండి
ఏమున్నాయండి బచ్చాయిలు చేస్తాము
ఆ బజార్ అంటే కో దాన్న అది ఓలికిలే కదా
ఆ ఓలిలే
ఆ వోలిగల్ ఆ హోలిగి హోలిగని ఇ రెం రకాలుగా వస్త స్తారు కదండి ఐ మీన్ ఏదో శనగి బ్యాల్ వేసి ఇంకోటి ఏదో ఏదో బ్యాల్ వేసి
ఆ కంది వయాల కంది వేాల వస్తా
టంది బోల్
అంటే మేముటుకు కందిబెల్లు వేసుకుంటాం అండి కందిబెల్లు అంటే కడుపు బాగుంటుంది
మ్
లేదంటే ఇది కందివే ఇవి శేనగబేడలు వేసుకుంటే అరగదు అదొక రీసన్
ఆహా
కడుబబ్బరంగా ఉన్నట్లు ఉం టుంది ఆ ఆ కందిబేలు వేసుకుంటే బాగుంటుంది ది ఎవరి ష్టం వాళ్ళదని మేమైతే కందిబేలు వేసు
అంతేలేండి ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసు కొంటరు అన్నమాట మ్ ఇప్పుడు మనం మనం చేసుకుంటే ఒక విధంగా ఉంటది కానీ బైట షాపుల్లో ఒక విధంగా ఉంటంది స
ఆ షాపుల్లో బాగుండదండి వాళ్ళు ఎప్పుడు చేసింటారేమో పూర్ణము ఎప్పుడు చేసుకోని ంటారు ఏమో అది ఫ్రిజ్లో పెట్టింటారు
ఆ
మనం అయితే ఫ్రెష్ గా చేసుకున్
మ్మ్ ఫ్రెష్ గా చేసుకుంటాం మంచిగ ఉంటది
ఆ ఎఫ్ పోయెస్
ఆ పిండి ఎంటంటే ఇప్పుడు ఓలిగ వోలిగా శనిగబెల్లు కందిబ్యాల్లు వేస్తాం ఆన్ ఆ ఓలిగా అది పిండి పిండి అంటరు
ఓలీగ రవ్వ అంటారు దాని పేరు సుజ్జి అంటారు ఓలీగ సుజ్జి అంటారు.
మ్మ్ హు దాంట్లో అది ఒక రవ్వ ఒకటే వేస్తారా మళ్ళీ ఎమన్ మనంగా
లే లేదు లేదు మ్మ్ మీదే వేసుకుంటాం మ్మ్ మైదా వేసుకుం ఆ మైదా వేసుకుంటే సాగుతుంది అంటే కొద్ది వేసుకోవాలి ఎక్కువ వేసుకో పోదు కొద్దిగా వేసుకున్ గోధుమపిండి వేస్తే రావు ఒలిగలకు రావ్
ఓలీగల్ రావు అంటే ఈ సాగే గుణం ఉండదు వట్టి గోదంపిండికి ఆ ఒకే చపాతి పిండి తే మనం గోధం తిక్కుతాం కాబట్టి ఆ తిక్కనికి రాదు ఆహా మొత్తం మంతా చీలిపోతది
ఆ ఆ బయటకు వస్తుంది మైదాను వేసినాం అనుకో సాగుతుంది బాగా మనం ఎట్లా చేత్తో అట్లా తిక్ తాంటే అట్ల వస్తుంద అన్నమాట
ఆ అంతే కరెక్ట్ లేండి అదే సాగేగుణం ఉంటది కాబట్టి మనం ఎలా గంట అలా దిక్కుంటాం ఈ చపాతి పిండి ఏమవుతుంది అంటే గోదంపిండి అది ఎంతున్నా మన చేతో తిక్కిన గున్ రాదు తిక్కాల రోల్ తో తిక్తేనే వస్తది చీలిపోతది పూర్ణం మొత్తం బయటకి వచ్చేస్తది హ్మ్ ఆ వేస్ట్ అయిపోతది మొత్తం అంద అ చేసిండేది మొత్తం పడేల్సిండేద తప్పదు ఇక రిలేవిటిస్ మొత్తం వస్తున్నారా మళ్ళ ఫెస్టివల్ కి
ఆ
ఫెస్టివల్ కి ఎలా ఐ మీన్ అంటే ఓన్లీ టెంపుల్స్ క వెళ్ళి పోవడం ఏమైన్నా మూవీస్ ఏమైన్నా ప్లాన్స్ ఏమైన్నా ఉంటాయా
ఏ ఇంగా సినిమాల కంటే పండుగ రోజు టెంపుల్ కే పోత్ డి సినిమాలకైతే లేదండి
ఆ అంటే ఏదనా నచ్చిన మూవీస్ ఉంటే పోతారు అంతే ఫేవరెట్ అదేమ నా ఫేవరెట్ మే మీకు ఫేవరెట్ ఫ్యాను మ్
అట్లా మంచిగా ఉంటే పోతాము
అదే మీ ఫేవరెట్ ఫ్యాన్ మూవీ ఏమో రిలీజ్ అయిది
ఆ ఆ ఆ ఆ అ
ఫ్యాన్ ఎవరండి మీరు ఏ హీరో ఇష్టం మీకు
హీరో అంటే బాలకృష్ణ ఇష్టము
ఆహా ఏం సినిమా ఇష్టం బాలకృష్ణ మూవీలో
బాలకృష్ణ ఏ సినిమా అయినా చూస్తా
ఓకే ఓకే రీసెంట్ మూవీ అయితే బాలకృష్ణ ఏమి లేవులేండి, అల్రెడీ అయిపోయా అన్ని చూడడానికిన్న ఫెస్టివల్ తర్వాత ఏమి లేవ్. హామ్
కళ్యాన్ ది వచ్చింది
హుం మేము వెళ్ళాల అని ప్లానింగ్ ఉన్నాయా ఏమన్నా
పండగ రోజు పండుగ రోజ్ అంటే అవ్వదు
హు పండగ రోజ్ పో నీక్ కాదులే మొత్ త్తం టికెట్స్ అన్ని బుక్ అయిపోయింటే ఫెస్టివల్ కదా అందరుూ వస్తారు.
ఆ ఆ వేలా కాదు ఇన్ లోనే ఫన్ ఉన్
అవునులే అండి సరలే అండి చాలా పని ఉన్నట్టుంది మీక్ తు కాల్ చేసి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నా సర్లేండి మరి హా